ఆ ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే వంట పూర్తి చేసావా మా ఇంట్లో ఈరోజు అందరుూ చుట్టాలు వచ్చారు చాలా పని ఉంది నువ్వు ఏం కూర వండావు రేపు నాకోసం కొంచెం తెస్తావా
ఎప్పుడే గిన్నెలు తోమి అలా కూర్చున్నాను ఈరోజు సోరికాయ కూర చేసాను ఏ పక్కగా తెస్తాను మీ ఇంటికి వచ్చిన చుట్టాలు వెళ్ళిపోయారంట
రేపు సాయంత్రం వెళ్తారంట అప్పటి వరకు చదువుకని ఇవ్వరు వాళ్ళు ఉంటే ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు నీ అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఎలా చదువుతున్నావు
అన్నట్టు మీ పొలంలో మిర్చి కోతకొచ్చిందా మా నాన్న రేపు కోలీల్ని పిలుస్తారంట నేను కూడా వెళ్ళలేమో
మా పొలంలో ఇంకా వారం పడుతుంది లే నువ్వు పొలానికి వెళ్తే బుక్స్ కూడా పట్టుకెళ్ళు చెట్టు కింద కూర్చొని చదివితే చాలా బాగుంటుంది
అలాగే చేస్తాను కానీ ఎండలు బాగా పెరిగిపోయాయి మధ్యాహ్నం అస్సలు బయట ఉండలేక పోతున్నా మీ ఇంట్లో కూలర్ రిపేర్ చేయించారా లేదా
లే చేయించలేదు ఫ్యాన్ తోనే అడ్జస్ట్ అవుతున్నాం వచ్చే వారం మా నూరు జాతర ఉంది కదా వెళ్దామా కొత్త బట్టలు కొన్నావు మరి ఏ రంగు తీసుకున్నావు
జాతరకి వెళ్తే రెండు రోజులు చదువు పాడైపోతుంది కదా కానీ అమ్మ అడుగుతుంది ఒక గంట వెళ్లి వద్దాం నేను నీల రంగ డ్రెస్ తీసుకున్నాను నువ్వు మరి
నేను ఇంకా తీసుకోలేదు రెప్ రౌన్కి వెళ్ళినప్పుడు చూడాలి మనం ఇద్దరం ఒకే రంగువి తీసుకుంటే బాగుంటుంది కదా
సరే అలాగే కానీ ఈ మధ్య నాకు నే నీరసం గా ఉంటుంది నువ్వేమైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నావా చదివింది గుర్తుండాలంటే బాగా నిద్రపోవాలంటా కదా
నేను కూడా అదే అనుకుంటున్నా పనులు తింటున్నాను నువ్వు రోజుకి అన్ని లీటర్లు నీళ్ళు తాగుతున్నావ్ డిహైడ్రేషన్ వల్ల కూడా తలపోటు వస్తుందట
అవును బాటిల్ పక్కనే పెట్టుకుంటున్నాను నేను అన్నట్టు నీకు ఆన్లైన్ క్లాసులు బోర్ కొట్టట్లేదు నాకు ఒక్కొక్కసారి ఫోన్ విసిరేయాలి అని అనిపిస్తుంది
కొడుతుంది కానీ జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుందియా నీకు మొదటి జీతం రాగానే ఏం కొంటావుో చెప్పు నేను మా అమ్మకి ఒక మంచి పటు చీర కొనివ్వాలి
నేను మా నాన్నకి ఒక కొత్త ఫోన్ కొనిస్తాను ఆయిన ఆ కొత్త ఫోన్ అస్సలు పని చేయట్లేదు మన కష్టానికి ఫలితం దక్కితే ఆ ఆనందమే వేరు
అవును ఇందాక పాత ఆల్బమ్ చూసుంట అ మన స్కూల్ డేస్ గుర్తొ వచ్చాయి మనం చింద చెట్టు కింద కూర్చొని హోంవర్క్ చేసేవాళ్ళం కదా ఎంత బాగుండేదు ఇప్పుడు ఇలా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుస్తీ పడతాం అని అప్పుడు అసలు అనుకోలేదు కదా
అవును అప్పుడు అసలు టెన్షన్ ఉండేది కాదు మనకు టెన్షన్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు ఆ చింతకాయలు కొట్టడానికి మనం పడ్డ కష్టలు ఇప్పడికీ గుర్తొస్తే నవ్వు వస్తది నాకైతే
అప్పట్లో అప్పట్లో ఉన్నా అమ్మాయి తత్వం ఆ సంతోషం ఇప్పుడు ఈ పుస్తకాల మధ్య ఎక్కడో పోయింది
నిజమే ఇప్పుడు సాయంత్రం అయితే చాలు ఆడుకోవడానికి పరిగెత్తే వాళ్ళం
ఇప్పుడేమో సాయంత్రం అయితే కరెంట్ అఫైర్స్ ప్లాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న
మళ్లీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లో బ్రతికితే ఎంత బాగుండో అనిపిస్తుంది
పోయిన రోజులు మళ్ళీ రావలే కానీ రేపే ఏం ఆవుతుందో అన్నది భయం
ఒకవేళ ఈ నోటిఫికేషన్లో జాబ్ రాకపోతే ఇంట్లో వాళ్ళు మనల్ని ఇంకొక ఏడాది ఉండనిస్తారా
నాకైతే ఒక్కోసారి రాత్రిపూట అస్సలు నిద్ర పట్టడం లేదు చుట్టాల మాటలు గుర్తొస్తుంటే
నా పరిస్థితి కూడా అంతే మన ఇద్దరు పరిస్థితి ఒకేలాగా ఉంది మా ఇంట్లో కూడా అచ్చనలో ఒక సంబంధం చూస్తామని అంటున్నారు
అవునా మీ ఉద్యోగం వస్తేనే మనకి అ నరకం నుండి విముక్తి దొరుకుతుంది
అందుకే మనం ప్రాణం పెట్టి చదలి వేరది ఆది లేదు మనకిిక
అవును పట్టుదలతో ఉంటే దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు
మనం మన కష్టాన్ని నమ్ముకుందాం ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది
అవును సరే రేపు మధ్యానం మా పాల్టి బిట్స్ ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం ఫోన్ కాల్లోనే ఉందాం
అన్నట్టు మన సెంటర్లో కొత్తగా పెట్టిన హోటల్లో టిఫిన్ బాగుందంట కదా
ఊర్లో అందరు కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు మనం కూడా వెళ్దామా మరి ఒకసారి అక్కడికి
అనీ మనం వెళ్తే మళ్ళీ ఎవరైనా చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పారే చెప్తే నాకు భయం ఎస్తుంది
వద్దే వద్దు మన గురించి ఆల్రెడీ ఒకోరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు
ఇంకా చదువులేనా చదువుతూనే ఉన్నారు ఏం సాధిస్తారో ఏమో అని వెక్కిరిస్తున్నారు అందరు
అందుకే మనం జాబ్ కొట్టాక సెంటర్లో దిగుదాం అప్పటి వరికి ఈ అజ్ఞాతావాసం తప్పదు
కరెక్టే చెప్పావ్ సక్సెస్ అయ్యాకె మన ముఖం అందరికీ చూపించాలి
అవును నిన్న గ్రాండ్ టెస్ట్ లో నెగిటివ్ మార్కింగ్ వల్ల నా స్కోర్ పడిపోయింది
నాకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పెడుతున్నాను లేక గెస్ చేస్తున్నావా నువ్వు
లేదు తెలిసినవే పెడుతున్నా టైం మేనేజ్మెంట్ అస్సలు కుదరట్లేదు లాస్ట్ లో టెన్షన్ పడుతున్నా బాగా
నేను కూడా మొదట్లో గెస్ చేశాను కానీ ఇప్పుడు అలా చేయట్లేదు మానేస
తెలియని వదిలేయడమే కరెక్టు లేకపోతే వచ్చిన మార్కులు కూడా పోతాయని అర్థమైంది
రేపటి నుండి మనం రోజుకి రెండు మోడల్ పేపర్స్ పెట్టుకొని చేద్దాం అంటే టైమర్ కూడా పెట్టుకుందాం
సరే అలాగే చేద్దాం కానీ మ్యాషార్ట్కట్స్ ఏమైనా నేర్చుకున్నావా
యూట్యూబ్లో ఒక సార్ చెప్తున్నారు అవి చాలా ఈజీగా ఉన్నాయ్
అవును నాకు ఆ లింక్ పంపిస్తావా నేను కూడా ఒకసారి చూసి నోట్స్ రాసుకుంటాను
పంపించాను కదా నీకు నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని డిలీట్ చేశాను
అవును రీలు చూస్తుంటే గంటలు గంటలు టైం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు
నువ్వు కూడా ఫోన్ వాడడం తగ్గించు కేవలం క్లాసులోకే వాడదాం ఆ టైం అంతా
నేను కూడా వాట్సాప్ స్టేటస్ చూడం మానేసానులే
అందరు ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్ లో ఫోటోలు పెడుతుంటే మనకు మాత్రం బాదేస్తుంది
ఇగ మనం జాబ్ వచ్చాక మనం కూడా అలాంటి ఫోటోలు పెడదాం లే
అవును అప్పటి వరకి మన ఫోన్ కేవలం చదువుకోసమే
అవును అన్నట్టు నీ దగ్గర ఎకానమీ సర్వే బుక్ ఒకసారి ఇస్తావా నా దగ్గర ఉన్నది పాతది కొత్త డేటా అందులో లేదు
ఆ ఇస్తానునే గ్రూప్ ఫోర్ కొట్టా కొట్టాక మనం అక్కడితో ఆపకూడదు కదా
అవును తర్వాత గ్రూప్ టు కూడా ప్రిపేర్ అవ్వాలి ఆఫీసర్ అవ్వాలి
మన ఊరు నుండి ఒక అమ్మాయి ఆఫీసర్ అయిందంటే ఎంత గర్వంగా ఉంటుంది
ఖచ్చితంగా మన లక్ష్యం పెద్దదే ఉండాలి ముందు ఒక చిన్న ఉద్యోగం వస్తే ఆర్థికంగా మనకి ధైర్యం వస్తుంది
ఆ తర్వాత మెల్లిగా పెద్ద పోస్ట్లకి ట్రై చేద్దాం సరేనా
ఆ సరే అవును రాత్రి పదకొండు దాటాక కళ్ళు మూతలు పడిపోతున్నాయి కదా నిద్ర రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నావ్
నేను అయితే టీ తాగుతున్నాను కానీ అసలు పని చేయట్లేదు అది
అవునా నేను చల్లనీళ్ళతో మొహం కడుకుంటున్నాను
కుర్చీలో కూర్చొని చదివితే నిద్ర రాదు మంచం మీద అస్సలు వద్దు
నువ్వు నడుస్తూ చదువు అప్పుడు అది నిద్ర అస్సలు రాదు
గదిలో అటు ఇటు తిరుగుతూ చదువుతున్నాను
గట్టిగా చదివితే కూడా మైండ్ కి బాగా ఎక్కుతుంది అంటారు కదా
రేపు రాత్రి ఒకటో గంట వరకి నిద్ర మేలుకొనే ఉందాం
అబ్బా వొద్దులే పొద్దున్నే మళ్ళీ లేవలేం పన్నెండుకే పడుకుందాం
అన్నట్టు పక్కింటి సుబ్బమ్మ అత్తా ఏమంటుందో తెలుసా ఇంకా చదివేనా అదే ఇంకా చదువేనా పెళ్లెప్పుడు అని మా అమ్మని అడిగిందంట
దె వాళ్ళకి వేరే పనేం లేదు కదా మనల్ని చూసి ఓర్వలేరు
రేపు మనకి ఉద్యోగం వస్తే వాళ్ళే మంచి వచ్చి పొగుడుతారు నువ్ వాళ్ళ మాటలు అసలేం పట్టించుకోకు సరేనా
పట్టించుకున్నాని అమ్మ కొంచెం బాధపడింది నేను అమ్మకి ధైర్యం చెప్పాను జాబ్ కొట్టి చూపిస్తానని మనం గెలిచి వాళ్ళ నోరు మూయించాలి అంతే ఇగ
నిజమే మరి ఎగ్జామ్కి కొత్త పెనులు కొన్నావ నువు
ఆ ఆ బౌల్ పాంట్ పెన్నులే కదా పడాలి జల్పన్నులు వద్దు
నేను ఒకేసారి ఐదు పెన్నులు కొని ప్రాక్టీస్ చేస్తున్నా
మంచిది అంటే ప్రాక్టీస్ చేస్తేనే గ్రిప్ బాగున్నవి చూసి తర్వాత తీసుకోవాలి
ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేయడానికి కొంచెం అలువుగా ఉండాలి కదా ఇంత లావుగా ఉండాలి కదా
నొపు కూడతంది ఆ పెన్నలతో రాస్తుడు మరి
అలాగే రె రేపు లైబ్రరీ దగ్గర ఒకసారి చూస్తాను
మరి ఐడి కార్డ్ ఒరిజినల్ పట్టుకెళ్తున్నావా సిరాక్సా
రెండు ఉంచుకుంటేనే సేఫ్ అని అందరు అంటున్నారు
ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఒక ఫోటో కూడా ఉంచుకో
హాల్ టికెట్ రెండు కాపీలు ప్రింట్ చేయించి పెట్టుకున్నాను
సరే మరి రేపు వెళ్ళేటప్పుడు కలుద్దాం
సరే అలాగే